ధరణి
బావునున్నండి మీర్ బావున్నారండి? ఇకా ఏమంటారు బ డస్ట్బిన్ సూపర్ ఉందండి అసలు అప్పా నవా సో అవునా మొబైల్ డస్ట్బిన్ సూపర్ ఉందండి. అవునండి దేని కండి అట్లా ఎందుకండి అ
ఊలికే అల్ స్ ఫ్రూట్స్ పడేయలైతే దన్ బయట లో గుబడిస్తే స్మెల్ వస్తాదని బయట దోబ్బేస్న గోవాస్ అయితే కట్ చేసి లోపలనే పెట్టాం దాన్ని తినుడ్లేదు ఏం లేదు కారం వేలు ముప్పయలు దాంట్లో పెట్టాలి క
అదే గదా అండి
డిప్పుడు గుడ్లు కూడా అన్నే ఉన్నాయండి. తమాషలండి ఇప్పుడు ఈ వోరి అమ్మాయి తమాషాలు చేసేది. బ్లాంక్
స్నాక్స్
ఎంటి హలో హలో
ఆక్
మీ వాయిస్ నాక్ క్లారిటీగా వినబడట్లేదూ.
ఇప్పుడు
ఇపుడోకే మళ్ళీ పోతుంది హేల్లో
డు తిన్నారా అండి
ఆ తిన్నానండి మీర్ తిన్నరా
ఆ తిన్నామండి
ఆమ్ ఏం తిన్నారండ మీరసలు ఆ గుడ్లట్లనే పెట్ ట్టారు అస్సల్ తినంకుడదిన్లేదూ
గుడ్లతో ఓచ్చింది బాదండి నాకైతే అసలు తింటా అండి తింటా
ఆ
ఏందో అండి మీకేమన్నా అక్కలైతుంద అండి కిందనే ఏమన్నా జేస్
ఎందుకండి ఏడ్ నుంచి ఓచ్చాయండి మళ్ళీ పైసలు
నీక్ అకల్
నాక్ ఆస్సల్ ఆకలైతలేదు ఏదలేద్ నాక్ ఆక్ కలే కాదు నేన్ నాక్ ఆకలే కాదు నే మనిషినే
ఇంత డిగ్గిర్నట్ పొదున్న కాలేజీ పోతార నాచేప్పండిండి ఫస్ట్ మీరు
బావుదండి మీకే అలా అనిపిస్తదండి
మంచిఅండి ఇంకేంటండి ఏనైయిపోయినాయి ఇప్పుడు మాట్లాడేది అసలు
ఏ ఫోట్టిన్ దగ్గరే ఉందండి ఒకటి దుబ్బింది మూడు దుబ్బినై అంటే మూడు వందలు లాస్
వా
మ్మ్
ఎంటో అండీ అసలర్థమే ఏంటండి ఈ ప్యాడ్స్ ఏందండి ఒ కొకొక్క సైజా అండి నాకు అర్థమైతలేదు
అవునండి ఒక్కొక్కరిక్ ఒకస్ ఒక్కొక్క సైజు ఉన్నది కాబట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ ప్యా డ్స్ అండి ఎవరైనా రికార్డ్ ఈట్టే నవ్వుతారండి
అవునండి చిన్నపిల్లకి హగ్గీస్ ఇస్తారగదండి అవి కంఫర్ట్ ఉంటాయా ఇవి కంఫర్ట్ ఉంటాయా అండి
ఇవ్ నాకైతే హగ్గిసే కంఫబుల్గుటై ఆటాయింటయ్ అన్న్పిస్తంది చాలా సాఫ్టుగుంటాయ్ ఎ
అవునా ఓకే
మ్మ్ మీదేం యుస్ మీవేం సైజ్ అండి
నాది ఎక్స్కెల్ అండి
ఎక్స్ ఎక్సెల్ అనుకుంటా అండి మీరు
ఓకే అండి ఓక్ కే మేర్ మాటలు కొంచెం ఎక్కువయ్యాయండి ప్లీజ్ కంట్రోల్ అండి ఒకముందండి బుక్ర్లో యేప్పుడు యేప్పుడు డ్రామానే అండి డ్రామానే అండి డ్రామా తప్ప ఇంకో డ్రామ ఉండదాండి మా పాపకి ఆడ్రామ త్
అక్షెయ్యొచ్చి అక్షెయ్యొచ్చి నిన్ను అక్షయ్య్ అని ఒక అబ్బాయి ఉంటాడన్నీ ఆ అక్షయ్ ఓచ్చి చాలా మోడివేటైయింది రూమ్ లో చదువుగుంటుంది అన్
ఆహా ఏల అల చదువుకోడం ఏంటో అండి నాక్ అసలు అర్థమే కాదండి హలో హలో లో
ఆ అవున్
ఏం చేస్తున్నారు అండి
ఆ ఈ స్వర్ణ ఏమో చెప్తుందండి నేను వింటున్నానండి
అవునా అండి వినండి ఇక్కడ ఎగిరిందినుకో మళ్ళీ దోబ్బుతదండి అదండి
ఆ కష్టమండి ఇలా ఎలా అండి
గనీ ఇక్కడ జూడుకోసారి నా జుట్టు హ్యాట్ పెట్టుకునట్టుంది నాకైతే హ్యాట్
సీతారాం మస్తుంటది నాకు లెప్ రేపు ఒక లై బ్రరీ ఉంది మీకు ఎలా ఉందండి మీ క్లాసెస్ మీష్
నాకు రేపు అన్ని క్లాసెస్ ఉన్నాయండి రేపు
అవునా అండి
ఇక్కడ ప్రిజ్ ఎక్కువయింది
అవునా అండి
అవునండి అసలు ఈ జుట్టు ఎందుకు గట్ చెపిచ్చిన్నానో అర్థం అయితలేదండి మెంటల్ వస్తుందండి నాకైతే అసలు
ఏం కాదండి అదే ఒక సెట్ అయిపోతాది కొంచెం టైం పడుతాది
ఏం టైం పడుతదో ఏమో అండి మీరు ఫస్ట్ గుడ్డు తింటార తినరా అండి గుడ్డు తీసికపోయి గుడ్డులో పెడుతాండి మీరు తినుకోకుంటే
అండి అది గుడ్డు గుడ్డు పోయింద రాజాన్
గుడ్డుపోయింది అవును అక్కడ ఒకే అక్కడ లభ్యమైందా అది
ఉమ్ం
ఎందండి ఇది అమ్మయ్య ఐదు నిమిషాలు అయిపోయిదండి అప్పుడే అప్పుడేనా ఐదు నిమిషాలు అయిపోయిదన్న టుందండి ఈ పిల్ల మ చిగా పడుకుదండి ఇప్పుడేం తొందరగా పడుకుంటానండి కానీ పొద్దున మాత్రం ఫస్ట్ క్లాస్ మాత్రం పోదండి
ఐదు నిమిషాలు అయిపోయిదండి ఇంకా రెండు నాలుగ్ ఐదు నిమిషాలుచీ నాలుగు సార్లు మాట్లాడాలండి ఇది వామ్మో
రే అవునండి మాట్లాడుదాం పర్లేదు తప్పు లేదు
మీ బెడ్రూమ్ ఎలా ఉండాల అనుకుంటున్నారో ఎక్సప్లయిన్ చేయండి
మా బెడ్రూమ్ లో మా బెడ్రూమ్ లో నేను వంశీ తప్ప ఎవరు ఉండకూడదు అనుకున్నాం అండి
చెడా అండి మళ్ళీ తిప్పేశారా ప్లేట్
ఇటు దీప్పుత ఇటు దీప్పుతది ఇటు దీపుతే అది ఎటమ్మ మంచిగా లేదు నాకు మెంటల్ అస్తది ఉమ్
చెప్పండి మీ బెడ్రూమ్ ఎలా ఉంటారు అనుకుంటున్నారు మనుషుల అయితే ఉ ఉండ ఏవో నేను చెప్పలేను కానీ బెడ్రూమ్ అయితే ఒకటే ఉంటది కదాండి అదైతే చెప్పండి
మనుషుల్లో ఇద్దరే ఇద్దరు ఇస్తా నైదర్ వంశీ
నైదర్ నార్ ఇంత బాగుండదో ఇంగ్లీష్ లో టెన్త్ క్లాస్ లో
ఉమ్ ఆ ఎంటో అండి చెప్పుదామని మర్చిపోయిన ఈరోజు నేను ఒక షో చూశానండి ఏం షో అంటే నాటపారీత్యా దాంట్లో బెడ్రూమ్ ఉందండి పస్ సూపర్గా ఉందండి అసలు గా బెడ్రూమ్ కావాలండి నాకు గుడ ఎప్పుడు కట్టిపిస్తానో ఎప్పుడుంటాము ఎప్పుడు మా ఆయన తో ఉంటానో పొద్దున్నే లేవరండీ
ఉంటారుంటారు ఎందుకుండరు
హ్మ్ సరే చూపిస్తా అండి ఈ పాప ఓ పాప ఉందండి షోబణం కూడ లైవ్ పెట్టమని చెప్తుందండి మీ పాపది మీ పాప యాకాలం లో ఉందనుకోసి చెప్పండి మేము ఆ పాపని
అంటే చేద్దామనే తు
నేన్ ఏం చేప్లేదు
ఇంకెంటన్డీ
చెప్పాలండి
హ్మ్
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇంకా ప్చ్ ఒక లొల్లివెట్టుకొనోచ్ చానండి
నీకు ఎప్పుడు పన్ లేదండి ఎప్పుడు ఒకరుతో జుట్ జుట్టు పట్టుకొని కొట్టుకోవడమేనా అండి మీపని ఏం పన్లేదా మీకి
అది అది నా తప్పో వాళ్ళందరూ నాకర్థమే కాదు ఇప్పటికీ కూడ అది అర్ధం గాదు నేను చా అబ్జర్వ్ చేస్తాను అది నా తప్పా లేకపోతే నేను వాళ్ళు చేసింది నేను తీసుకోడంలో తప్పుందా అని లేదు నేను రియాక్టెడ్ రియాక్ట్ అవ్వడంలో కూడ తప్పుందా
ఆయన మీకు చిన్నప్పటి నుంచి ఏమంటారు చిన్నప్పటి నుంచి మీకు హ్యాబిట్ లేదండి చూసి విని వదిలేసిన హ్యాబిట్ లేదు ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి అలవాటు లేకుండే ఇప్పుడు సడన్గా వదిలేయలేడు సో మిక్ అది అలవాటు
ఆ అదాండి
ఏ ఏ మీ యాష్నిను ఫోన్ చేస్తుండు మళ్ల
బే స్వరూ మీ యాష్ని మీ యాష్ని ఒకసారి దీంట్లో ఫోన్ చేయమను కదా ప్లీజ్ కదా స్వరు ఆ దీన్లో ఫోన్ చేసి మాట్లాడుకోండి కదా మీరు ఒక టెన్ మినిట్స్ ఒకసా ఒక కాల్ అన్న అయిపోతది మాకు
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి
ఆ చెప్పండి
చెప్పండి మీరు
ఆ
అయ్యయ్యో సారీ థాంక్ యూ జీరో జీరో టూ టూ త్రీ ప్పండి
ఆ అయిపెయిందండి
ఇంకా ఏం చేస్తున్నారండి మేమాండి ఇగ ఆయిల్ పెట్టీ ఆయిల్ బెట్టీ
స అండి కో కేరళలో ఒక ఆయిల్ ఉంటదంట అండి ఆ ఆయిల్ పెడ్తే చాలా బాగా హెయిర్ పెరుగుతదంట కదం కేర్ళ ఆర్ అదేమంటారు అది అయ్యప్ప స్వామి టెంపుల్ కదా అక్కడ చాలా లాంగ్గా పెరుగుతదంట ఆయిల్ పెడ్తే. అవును మా వదిన వాళ్ళు బెట్టే వాళ్ళు.
ఒకే ఆ కేరలా అయ్యప్ప స్వామి అవును
హ్మ్
నాకసలు గోరంగోస్తున్నయి దండి భయం అయితుందండి నాకె వామ్మో అదే ఇప్పుడు భయమైతుంది. సిక్స్ మోర్ హార్స్ యా ఉన్న గని
ఇలా ఇప్పుడు పెట్టినవసరం లేదు గదా అయిపో